హలో
వినపడట్లేదా
ఆ ఇప్పుడు వినపడతాంది
ఆ ఎంజెత్తన్నావ్ బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్న ఏం చేస్తాన్నావ్
ఏముంది ఏమి లే ఖాలీ
యడన్నావ్ ఊర్లో ఉన్నావా తిన్నా మ పొద్దున్నె తిన్న తిన్నావా
ఆ తిన్న ఇంతకు ముందె
ఏం కర్రీ
పప్పు చారు మీది
పప్పు టమాట
చెప్పాలి ఇంకా
ఎప్పుడు స్టార్ట్ మరి కాలేజ్
పోవాలి ఇంకా రాలేగా ఎప్పుడైతాదొ
కాలే మీకు కూడా మీ ఎప్పుడైయిపోయినాయీ ఎగ్జామ్స్
అయిపోయినాయి తొందరలనే ఇంకా రాలే
హు మాకు కూడా గాలె ఇంకా స్టార్ట్ ఏమో ఈ మంత్ ఎండింగ్ ఏ మంత్ అంటాన్న వచ్చే మంత్ స్టార్టింగ్ అంటారుగా
ఏమో ఏ ప్పుడుతది ఙ్ఞామో
ఏమైతది తీరా డిగ్రీ కూడా భయపడల్ల
డిగ్రీ కూడా భయపడాలా అంటే భయం అయితాంది
ఎందుకూ డాడ్ అడుగుతండా మార్క్సు
ఆ అడుగుతాడు స్క్రీన్ షాట్ కూడా పెట్టాలె
వామ్మో మనమైతే వచ్చింది గుడా చెప్పం
ఉ చెప్పాలే చెప్పాలే
ఎంత వచ్చినా మరి మొన్న ఫస్ట్ సేమ్ లా
ఫస్ సెమ్ లా మంచిగానే వచ్చినాయి ఎయిట్ పాయింట్ త్రీ టు వచ్చినాయి
బానే వచ్చినాయి గా
ఇప్పుడే ఎంపిసిఎస్
ఓకే ఓకే ఆ ఇప్పుడు పేపర్ అందరికి అట్లనే వచ్చింది మాకూడా మంచిగా రాలేదు పేపర్
ఆ అంటె ఏవొవో వచ్చినయ ఆ సాంస్క్రిట్ కూడా ఘోరంగా వచ్చింది
ఏ గదే పేపర్ మంచిగా ఇయలే ఈసారి అందరు అట్ల అయింది
ఇంక ఈసారి కంప్యూటర్లో నట కరెక్షన్
ఆ ఇదో టార్చర్ అయిందిగా మన చదివె అంతంత అంటే ఇంక కంప్యూటర్ ఆట ఇగ
అల్ల బెట్టి చేత్ ఎమోత్తయో ఏమో తెలియాద్ ఏమో ఏవో ఏవో ఏమైతదిగని గందుకే భయం మంచినె రా రాసినా కాని ఇంకా అదే భయం
ఏ కంప్యూటర్ అంటే మొత్తం కంప్యూటరే చెయ్యదట హా ఇంటి దగ్గరనే ఉన్నా
అల్ల వాళ్ళు తిప్తరూ అది టర్న్ అయితాయట వీళ్ళు చుట్టరాటా అంతే
గంతే వామ్మో మొత్తం కంప్యూటర్ చేస్త మనం ఫెయిల్
ఓహ ఫేలాే ఫేలా ఉత్తిగనే ఫెయిల్ ఎవడు పాస్గాడు
ఆ ఎప్పుడు వచ్చినావు మరిఊరికి లేవుగా అయిన ఇన్ని రోజులు తిరిగపోయినావు. కథ స్నాప్
ఎంతకు ముందే వచ్చిన నేను
ఇవాళే వచ్చినవా నువ్వు కూడా
ఆ ఈయాలెనే వచ్చిన
చెల్లె కూడా టెంత్ అయిపోయిందిగా ఇక
ఆ అయిపోయింది. ఆన్లకే పోతాది కావచ్చు
మన దాంట్లక
ఉమ్
ఆయన వచ్చాప్పుడు అడిగోపిచుండు అసలు ఎంతో తెలుసా అమ్మ డేంజరస్ అసలా ఆయన చాలా డేంజర్ అయినా
ఏమైంది
డబ్ అప్పుడు వార్డెన్ గా వేసినప్పుడు డబ్బులు ఇయలేదు
ఉమ్
నాకు డబ్బులు ఇతరుఅని ఒక రూపాయి ఇవాళే, నాకే ఏమి మళ్ళా రమ్మంటా నేనురాననే చెప్పినా మళ్ళ ఏమైందంటే మొన్న ఇన్విలేషన్ ఇన్విలేషన్ చేసిన అబ్బా దాంట్లో చేస్తే ఒక్కడి ఒక ఒకరికి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడతాయని చెప్పిండు. ఇద్దరు కలిపి పదహారు వందల రూపాయలు ఇచ్చేండు ఇక మళ ఒక మూడు వందల ఆ ఆ ఒక మూడు వందల అయితే కొడతా అన్నాడు. సరే ఆ మూడు వందలన్నా మనకు అంత నయమే కదా ఆ మూడు వందలు కొట్టండి సార్ అంటే మెసేజ్ రిప్లై ఇతలేదు చూసి మా ఫ్రెండ్ చేయితే కూడా అట్లనే చూసి రిప్లై ఇతలేడు
ఉమ్
చాలా డెంజర్ అయిన అవస అవును ఎంత అవసరం ఉంటే అంత వాడుకుంటడు. ఖతం వదిలేతడు
ఆ దూరమ
అటు హ్మ్మ్ ఆ చెల్లెను పంపాను అన్నారు. ేమో వేరే పంపుత అన్నారురేమో
ఆే అంటే అలాగే వేరేదాంట అంటే అ తీసుకుదా అటు ఫీజు గిట్ల ఎక్కువ ఉంటదిని ఆలోచిస్తాను.
ఉమ్మ్ మంచిగ చదువుతుందా చెల్లె
ఆ మంచిగానే చదువుతది
ఏమో వాడు ఏం చేస్తాడు ఏమో
ఏ నేను కూడా వేరే దాంట్లోకే అన్నా అసలె వద్దె వద్దా అనుచేప
మరిగంతే మనం మోసపోయినాం అసలు అదంతా మోసపోయినమని ఇప్పుడు అర్థం అవుతాంది తెలుసా
ఆ అలాగయినా ఇప్పుడే వచ్చే ముందు మంచి ఆ మంచిగా ఉంటారు తర్వాత తర్వాత ఇగ పోతా అంటే పోతా అంటే పట్టిచుకొనే పటిన్చుకో
ఆ అస్సల్ పటిచ్చు
ఇప్పుడు మంచిగ ఐస్సోడాచ్చిండు
అవును ఏమనా వానికంటే ఇంకో మా ఇంకో గుండు సార్ ఉంటాడు ఆ సార్ అడ్మిషన్ అయిన మంచిదే
హ
ఆయన ఎప్పుడు ఒక లెక్కుంటాడు
అవును కానీ అటు పోతే ఎట్లానీ ఇట్సైడ్ అంతా నేను కదా అటు మళ్ళా అని కోపం చ అంటే
ఆ మార్క్స్ల ఆ అవును మ అస్సలులోచ్పోయి
ఆ తీసేగాడు
మల్లని నీతుల గురించి స్టేటస్లు పెడతాడు కానీ నీతుల లెక్క ఆయన మంచిుగాన్నట్టు
ఆయనా గురించిగ వచ్చు
ఆ ఒకటే రేట్లు పెడతాండు
ఒత్తయానీకు
ఓతాయి అప్పుడు వాార్డన్ ఉన్నప్పుడు నెంబర్ సేవ్చేసుకున్నా ఇంకా డిలిడీ వాతేవన్ కుంట్రాన్ డిలీట్ చేతలేను వాడే ఫోన్ చేస్తాడు మళ్ళా వాడిని ఎవడో గెలికిినాట్ నీకా
అవసరం ఉంటేదు ఆహా నాకు ఇన్స్టాల ఇన్స్టాల ఉన్నటాలే
ఆహా చూడాలా కుళ్ళుకోవాలి ఇంకా
చుతాడు చుతాడు కానీ ఏం అ ఏం అడగాలే ఇప్పటివరకైతే
ఇప్పుడు మొన్న ఫోన్ చేసేన్ మూడు వందల కోసం ఫోన్ చేసినప్పుడు కూడా అంటాడు నువ్వు అనవస వస్రంగా డబ్బులు ఖర్చు పెడతనవ్ బై అేగాని మన ఎన్న మన సోమ్మంతా ఎవరెవరో తింటారు నువ్వు వచ్చి పని చేస్ కుంటే మంచిగా ఆరువేలు ఇస్తా మంచిగా నీ నీ ఇల్లు లెక్కనిపితది నీక్ తట్టాండు ఎంత కూలి ఎస్తాడు అంటే ఏవో డబ్బులు ఇచ్చినట్టటుయినే
వెయిను ఏమనా తిను ఫస్ట్ ఇ తర్వాత ఇతంటే అయిపో
ఫస్ట్ రెండు రెండు వేల రెండు వేల ఐదు వందలు కొట్టమంటేనే కొట్టలేదు నెలకి ఇత్త స ఇత్త ఇత్త ఇత్త ఖతం ముంచిండు వామ్మో వాన్నసాలు ఎతు విట్టాల అంటెచి
మానకంత ఐస్ వెడి ఈ పక్కన మన పక్కర్ల నుంచి పోతాలాట
ఆ వామ్మో భలే గుత్తబట్టిర్రుగా కాలేజ్
గుత్తలే మొత్తం మళ్ళా అప్పట్లెక్కనే మన లెక్కనే పదిమంది దాకా అయితరు
ఆ అవును తెలుత్తదాగు పోయినంక
పోరగాళ్ల ఇప్పుడు ఎట్లా చేత్తాల్లో మరి ఇప్పుడు మంచిగుందా అప్పట్లే ఎత్తాల్
ఏడ నేను పోయినా అటు పోట్లే మొన్న ఇన్విలేషన్ అని పోయినా గంతే ఆ సుస్తా అటు పక్క ఆపా సప్లి కాదు మా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కుడా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు ఐదు రోజులు చేసినా
అవునా
మళ్ళ సప్లీ ఎగ్జామ్ అప్పుడైతే ఒక రోజు చేసినా ఆరు రోజులు చేసినా మొత్తం
ఉహు
ఉ
ఏమి ఇయ్యలే ఒక్క రూపాయి కూడా
ఐదు రోజులకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతాయి రా అని చెప్పిండు అంటే రోజుకు ఒక మూడు వందల డెబ్బై రూపాయలు అన్నట్ టు అయితే ఇద్దరికి కలిపి పదహారు వందల రూపాయలే పడ్డాయి
ఒరేయ్కో
వామ్మో అసలు గోరం అనిపిత్తాంది ఇంకా ఎనకషిరి మేము ఇంటికా నుంచి డబ్బులు పెట్టుకొని మేము వాటికన్నా కొడాతడో కొట్టాడో వాడు ఇంటికాంచి డబ్బులు పెట్టుకొని పోయినా పొద్దు పొద్దున్నే
ఈడ మళ్ళ ఉకు ఇంకా అడగుతానే మళ్ళ ఇత్తాడు లేకపోతే అటే ఇగయి
అట్ల ఇచ్చి మనకు అడగబుద్ధి కాదుగా అట్లా చీ
ఆ ఎంతయే సార్ ఆయే ఇంక ఏమి అడుగుతాం మనం
మళ్ల ఇంకోటి మర్చపోనా నేను మన గుండు సారు ఫోన్ చేసిండు నాకు
ఉమ్
ఫోన్ చేసి అరే ఇట్లా మాట్లాడతావారా ఫోన్లు అడ్మిషన్స్ గురించి మాట్లాడాలంటే ఇగ ఖాళగానే ఉంటానా కదా ఎండాకాలంలో ఏం చెస్తాసా అని ఫోన్ మాట్లాడదామని తీసుకున్నా నేను మా ఫ్రెండ్
ఉమ్ ఉమ్
నెల నెల పదిహేను రోజుల దాకా మాట్లాడిన వాడు డబ్బలు కొట్టాలా ఐదు వే ఐదు వేలు కొడతాడో రెండు మూడు వేలు కొడతాడో వాటికి కూడా అంత కష్టపడ్డా
ఏయ్యలే ఇంకా
ఇయ్యలేదు పది రోజు అయినట్టుంది అయి బంద్ చేసి అంతే ఈగో అసలు అడుగుదామంటే అంటే నోరత్తలేదు ఇగ మనసార్లు కదా అని మూసుకుంటాన ఇగ
ఆ
ఆ సరే మెసేజ్